హలో హలో
ఆ ఎలా ఉన్నారు
మేం బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు
ఏంలా ఖాళీగా ఉన్నాం, ఇప్పుడే ఊరి నుంచి వచ్చా.
ఆ
ఉ ఉరికే అలా సెలబ్రేట్ చేసుకున్నాము
మేము ఉగాది బాగనే సెలబ్రేట్ చేసుకున్నాం. ఆ రోజు ఒక్కటే బయట చేయడం. ఆ తర్వాత అంతా ఇంట్లో నే అన్నమ్స్
ఉహు ఏమి అట్లా
కుదర లేదు ఓడినికి టైం లేదు.
ఏమేమి తిన్నారు.
నా ఫేవరెట్ ఫుడ్ అన్ని చేసింది అమ్మా అన్నీ తిన్నా హ్మ్
ఏం ని ఫేవరెట్ ఫుడ్
ఆ రోజు అయితే వాంగిబాద్ చేయించుకున్నాం. తిన్నాన్ ఇంకా ఓలిగ వద్దనేసి క్యారెట్ హల్వా చేసిందా. ఉన్నా ఇంకా నెక్స్ట్ డే కదా నెక్స్ట్ డే మామ వచ్చినాడు
ఓకే
అట్లా చెల్లేను అంతే ఇంట్లో
హ్మ్
అట్లా చిల్ అయిపోయినా ఇంకా ఇంట్లో బయటకి ఎక్కువ తిరగన్
హ్మ్ మేమైతే బాగ తిరిగినాం రిలేటివ్ రీసెంట్కి వెళ్ళం
ఆ
అక్కడంతా అందరు సెలబ్రేట్ చేసుకున్నాం. బాగా ఫుడ్ ఎంతో వండుకొని పొలంకెళ్ళాం.
ఆ
ఉమ్
నిజంగానే పాయినవ
ఆ అవును
అ స్నాప్ పెట్లేదే
పెట్టాను కదా
ఏదిప్పైట లేదు
మీరు చూడలేదేమో
మేము చూసామండి మీరు పెట్టలేదని చెప్
పొలంలో వెళ్ళి వండుకున్నాము మళ్ళా అక్కడ ఒక చెరువులా ఆ మేము వెజిటేరియన్స్ కదా పులావ్ చేసుకున్నా
ఆం
మీలాంటి ఉహూ తినం మేము ప్యూర్ వెజ్
ప్యుయర్ వెజ్ షాకింగ్
ఊ మరి మా ఇంటి దగ్గర ఒక హిస్టారిక్ ప్లేస్ ఉంటుది అన్నమాట లేపాక్షి అని అక్కడి కూడా వెళ్తాము అక్కడ చాలా ఆ ఇండియన్ కల్చర్ ఉంటదన్న మాట శిల్పాలన్నీ చెక్కుంటారు మీకు తెలుసా లేపాక్ష్ ఇదొక గొప్పతనం
నాకు ఇది తెలుసండి మీరు చెప్తానంటే మేము వింటామండి
చెప్పడానికి మీకు ఇంకేంటండి మరి
అహ్
ఇంకేమండి మరి
చెప్పాలండి
హుం ఏం చే
ఇప్పుడు నేను ఇంకా ఏమీ తినలే తినలేదండి
ఎందుకు బ్రేక్ఫాస్ట్ టైమ్ లో పోయింది ఇట్స్ లంచ్ టైమ్ కదా
ఇంకా లంచ్ టైమ్ అవ్వలేదు ఇంకా టెన్నే
థ్యాంక్ యూ
మీ ఊరు చాలా మంచి ఊరండి
హుమ్ డిన్నర్ ప్రిపరేషన్స్ కూడ్ స్టార్ట్ అయితాయి తెలుసా ఈ టైమ్ కు
ఆ
డిన్నర్ ప్రిపరేషన్స్ కూడ్ స్టార్ట్ అయితాయి
ఆ ఇ కానిచ్చు లాగేచ్చు డిన్నర్ కూడా చేసేయి హుహు ఈ రోజు ఏమి ప్లాన్స్ ఎక్కడికి పోవాలి ఏం చెయ్యాలి.
ఏం లేదు మీ కాలేజ్లో ఏదో ఫెస్ట్ అంట కదా
ఆ మీ కాలేజ్ లో రేపా
ఆ కాలేజ్ లో రేపు ఉంటది ఈ రోజు లేదు
అట్లనే ఉన్నాయి. ఉన్నాయ్
హు కాలేజ్ శర్వానంద్ కూడా వస్తన్నాడు
ఆ అ లెవ్ అండి
మా ఫ్రెండ్ ఫోన్ల మీద ఫోన్ లో వేస్త
అయ్యో నాకు కూడా కాల్ వస్తాన్నాయి అండి
ఎట్లా స్పీకర్ పెట్టీ స్పీకర్ ఆన్ చేద్దాం అనకు పర్లేదండి మాట్లాడతంలేండి మళ్ళీ కాల్స్ మాట్లాడతదను ఏం చేస్తున్నారు ఎక్కడికి పోలేదా ఈ రోజూ ఈవినింగ్ ప్లాన్స్
ఏం లేదు ఈనింగ్ మా కాలేజ్కి వెళ్ళలా
ఆ
అక్కడ ఫ్రెండ్స్ అందరు కలుపుదాంని ప్లాన్ వేశాం.
ఆ ఓకే అదేంటి మార్నింగ్ గద కాలేజ్ ఉంటది మీరు ఈవినింగ్ వెళ్
అంటే మేము నైట్ బూట చదువుకుంటాం ఇప్పుడు ఎండలు కదా
కంది పోతారా ఎండకి ఈజీ
హు
అందకు రాజరా
అవును ఇంకా మా కాలేజ్ లో రేపు పెస్ట్ కదా డీజే నైట్ ఉంటది సో చిల్ అవుతాం బాగా
అవు మళ్ళీ కాస్ట్యూమ్స్ అని సెట్ చేసుకున్నారా
హమ్
కాస్ట్యూమ్స్ అన్ని సెట్ చేసుకునారా
ఆ ఒక రోజు జీన్స్ వేస్తాను ఇంకో రోజు కొంచెం ఇండియన్ వేర్ లాగా ఎస్తా మీరు మీ కాలేజ్ ఫెస్ట్ హరోల్స్ కదా ఎట్లా రెడీ అవుతున్నారు
ఇంకా ఏమనుకోలేదు ఇంకా నేను చక్కగా డ్రెస్సె సెలెక్ట్ చేసుకోలేదు ఆప్షన్స్ ఉన్నాయి అద కాకపోతే అది అన్నట్టు పెట్టుకున్నా
మీకేం ఎట్లున్నా బానే ఉంటారు
ఎదో మీదయ
హమ్
మీరు
హా ఒకే ఒక నిమిషం ఉండండి శ్రీలక్ష్మి గారు మీరు కొంచెం సైలెంట్ గా ఉండండి ఇంకేంటండి తన పండి ఇంకేంటే
చెప్పాలి అండి పేర్లు వాడగుడ్దు అనుకుంట
క్షమించండి
అ ఇంకో పిల్ల ఏమంటా ఏదో చెప్తుంది అరుస్తుంది
ఆ అంటే వల్ల ఫ్రెండ్ ఈ రోజు ఫెస్ట్ ఉందన్నా కద వాళ్ళ ఫ్రెండ్ ఎవరో అమ్మాయి వస్తే వస్తుందంట జస్ట్ మాట్లాడ్డానికి హమ్
మీ రూమ్ కోసం శరా
మేమైతే ఇంక ఇక్కడే స్టే చేస్తారేమో అ అనుకుం అలో చెయరు కదా పీజీ లో
తెలియకుండా ఉంటే అయిపోతుంది
ఏమో ఎవరికి తెలుసు అంటే నైట్ అయినా మళ్ళీ ఫెస్ట్ ట్వెల్వ్ అట్ల వకు ఉంటది కదా మళ్ళీ ట్వెల్వ్ కి వస్తే పీజీ. జి ఓనర్కి తెలుస్తది కద
ఒకే ఒకే
తోల
జస్ట్ వచ్చి రెడీ అయ్యి వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేలాగా ఉంటే
ఆహ్ అట్లయితే పర్లేదు అవును.
అట్లానే వస్తదంటనా స్టే ఉంట్.
లేదు అంటే లైక్ ఒక అబ్బాయి వాళ్ల సిస్. సిస్టర్ అంట ఆమె. సో తను. మా రూమ్మెటు ఫ్రెండ్స్ జస్ట్ కలవడానికి అంటే ఇక్కడే ఎవరో ఫ్రెండ్ అంటే వాళ్ళు ఎట్లా స్టే చేస్తాన్నారో తెలిదు.
ఉమ్.
ఇక్కడ తనని మాట్లాడడాని కోరకు పీజీకి వస్తాదంటా.
ఆఓ నాకు తెల్స అండి ఆలు ఎవరో.
మీకు తెలుసా కాదండి. మా రూమ్మేట్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది. వాళ్ళు. తమ్ముడు మా కాలేజ్. ఓలు తమ్ముడు సైడ్ నుంచి వస్తు. సోదమే అంతే.
ఓకే ఓకే.
ఉమ్ బాగుంటది మీరు కూడా రన్. మా కాలేజ్లో డీజే పెడతారు మంచిగా.
పిలిచారు కదా తప్పకుండా వస్తలేండి. ఎంత వరకు ఉంటారండి ఈ రోజు. మీరు మీ కాలేజ్.
నైట్ నైట్ మొత్తం ట్వాల్ వరకు అయితది. ఉమ్
నేను మళ్ళీ కొంచెం లేట్గా వచ్చి జాయిన్ అయితాండి నీతో.
అయ్యో మాతోనా అండి మీరు మీరెక్కడా.
లేదండి నిజంగా. అంటే కొంచెం లేట్ గానే వస్తానండి వచ్చి జాని.
ఏమండి అట్లా. మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా.
అట్లా అని ఏం కాదండి మీ అవునండి మీ ఈవెంట్ లో రైడ్స్ అని పెడతారంటా వెళ్తారా మీరు.
ఎందుకండి మనకవంతా తినడం పడుకోవడం తప్పు మనకు అట్లాంటివి సెట్ కావు.
రైట్స్ ఏం ఎక్కట్లేదా.
ఆహ్ లేదండి. నాకు బతకాలని ఆశ ఉందండి. ఈ కాలేజీ లో నాకు అసలు నమ్మకం లేదండి.
చాలా మంది ఎక్.
ఆహ్ మీరు ఎక్కండి నేను చూస్తాను. మీరు ఎక్ కిందికి దిగితేనే. కొంచెం తిందాం ఏమన్నా అప్పుడు లోపల్ది అంత బయటకి డైరెక్ట్ వచ్చేస్.
అది తిన్న. ఎక్కితే అట్లా అవుతదని. ఎక్కినంక మల్ల తింటే‌ ఏం అవ్వదు.
కెళ్తాం మీరెక్కండి
హ్మ్
కొంచం దై దంచీ మాగూడా ఏమైనా కొనియాంది స్టాల్ నంబర్ టూ బాగా ఫేమస్ అయితాందంట
నంబర్ టూ ఇదేనా
మామా మామా చార్ట్ చ అది ఎవరిదో గానీ మా క్లాస్ వాళ్ళదే అనుకుంటాన కన్ఫమ్ గా తెలీదు వాళ్ళే ప్రమోట్ చేస్తన్నారు బాగా
కుకింగ్ కార్నర్ అని ఇంకొక స్టాల్ ఉందండి
పర్లేదండి మీరేం తెచ్చినా తింటానండి ఈరోజ్ వెయిట్
ఏం పెట్న తింటార
హ్మ్ తింటం వోన్లీ వెజ్ అండి అ
వెజ్ లాంటిది కూడా పెడతా తింటారా అండి
హ్మ్ తింటలే గడ్డిగాదండి మళ్ళా ఆ స్టాల్స్ లో ఎగ్ కూడా తినమండి సారీ
ఎగ్ వెజ్ ఎ అండి
లేదండి మాకు ఇంకా ప్రూవ్ కాలేదు మా సైడ్
మా సైడ్ ప్రూవ్ అయింది అందుకే
మంచి తినాలండి కానీ తక్కువ రేట్లు ఉండవవి
తక్కువ రేట్లు ఉండల్లా లేదండి వాళ్ ఆ నేను చెప్పిన స్టాల్ లో అయితే వాళ్ళు మ్యాంగో పెడు తున్నారు అది హెల్త్ తినే కదా తినచ్చులే
ఆ ఓకే అండి ఓకే ఓకే అండి మీరేం చెప్పిన దానికి ఓకే మీరు న్యూస్ పేపర్లో
తప్పకుండా అయినా అవకాశం మాకి దొరుకుతదా చాలా మంది ఉంట్రు కదా మీకు ఫ్యాన్
అందరికి టైం ఇవ్వాల దాంట్లో మీకు టైం ఇవ్వ లేదు
అయ్యాయో అంతా కష్ట మైతే వద్దులెండి
పర్లేదండి మీరు ప్లీజ సార్ ఫ్రీగా పెనాయిల్. తగగుతాండిను దాంట్లో పాణిపూరి ఎంత
ఉ ముందే వాళ్ళు సంథింగ్ స్పెష్యల్ గట్టా అంగ వాటర్ కూడా అడ్జస్ట్ బాగుంటాం సరే అండి ఓకే అండి బాయిడి